హలో
హలో
ఆ బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగానే ఉన్నాను
చెప్పండి సార్
ఏమి లేదు చెట్ల గురించి
చెట్ల గురించి మాట్లాడు ఆ ఓకే సార్ చెట్ల గురించి మాట్లాడుకుందాం ఓకే
చెట్లు మనకు ఎలా ఉపయోగపడతాయి
ఎలా ఉపయోగపడతాయి
చెట్ల యొక్క లాభ వాళ్ళు కొన్ని చెప్పండి నేను కూడా నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తాను
చెట్ల ద్వారా మంచి గాలొస్తది చెట్లు కొన్ని చెట్లు మనకు పువూ పువ్వులని ఇస్తాయి కొన్ని చెట్లు మనకు పండ్లలనుస్తాయి
అవును ఈ చెట్ ట్లు మనకు కావలసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి కిరణజన్య సంయోగ క్రియ జరపడం ద్వారా సమస్త జీవ జీవజాతులకు ఆక్సిజన్ అందించడమే కాక అకుండా ఆహారాన్ని కూడా అందిస్తాయి మేడం
అవునవును చెట్ల ద్వారా మాకు ఉపయోగాలు బాగానే ఉన్నాయి
చెట్లు నీడనిస్తాయి కలప పనిస్తాయి
అవును ఈ వేప చెట్లు అయితే ఇంటి ముందు నాటుకుంటే చక్కటి నీడనిస్తాయి మంచిగా ఎండాకాలంలో మంచి చల్లటి గాలి కూడా వస్తది
మీరు మీ ఇంటి పరిసరాలో చెట్లను పెంచుతున్నారా
ఆ మా ఇంటి ముందు వేప చెట్టు చింత చెట్టు ఉన్నాయి మా ఇంటి దగ్గరనే ఉన్నాయి బయట
మా ఇంటిలో పెద్ద పెద్ద చెట్లు లేవు గాని చిన్న పూలని ఇచ్చే చెట్లు ఉన్నాయి అలా ఇంకొంచెం పెద్దగా అంటే గుల్మాల్ అంటారు అవి ఉన్నాయి నిమ్మ జామ
పూల చెట్ల అంటే గులాబీ చెట్లు మల్లె గన్నరు అలాంటి చెట్లు ఉన్నాయా
అవును అవే ఉన్నాయి అంటే దేవుని పూజకు పూలు కోస్తాం కదా అవి ఉన్నాయి నందివర్ధనము కనకాంబరము మల్లె గులాబీ ఉంటాయి ఉన్నాయి
అవునా అవి పూల చెట్లు పూజకు పనికి వస్తాయి అప్పుడప్పుడు మనం పెట్టుకోవడానికి కూడా కొన్ని పూలు గులాబ పూలు మల్లె పూలు అయితే మనం తలలో పెట్టుకోవడానికి కూడా పనికిస్తాయి
అవును దేవుని పూజకు అండ్ చూడ్డానికి అ అలంకరణ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అవి పెంచుతాము చూసి ఆనందిస్తాము
పొద్దుట లేచి పూల చెట్లను చూస్తే పువ్వులు పూచున్న చెట్లను చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మనసు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది పూలు అంత అందంగా ఉంటాయి మరి
ఈ పూల యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇంకా వాణ్య పరంగా చూస్తే పుల నుంచి అత్తరులు తయారు చేస్తారు అంటే సెంట్లు తయారు చేస్తారు పెద్ద పెద్ద గజమాలలు పూలమాలలు తయారు చేసి దేవునికి ఆ దండలు అల్లుతారు
ఈ పూల చెట్ల ఆకులు పువ్వుల తోటి సబ్బులు అలాంటివి కూడా తయారు చేస్తారని నేను విన్నాను మరి
ఆ ఫ్లేవర్ కోసం శువాసన కోసం వాడతార అనుకుంటా మీరు ఈ ఇంతకు ముందు చింత చెట్టు మామిడి చెట్టు అన్ని
ఆ అవి కూడా పెంచు స్తున్నాము చిన్న చిన్నగా కాని ఇక ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడైతే మంచిగా మా ఇంటి ముందు చింత చెట్టు ఉంది అటు సైడ్ గల్లీలో అయితే ఇం ఇ వేప చెట్టు కూడా ఉన్నది బాగా పెద్ద చెట్లే ఉన్నాయి రెండు కూడా
అంటే ఎండాకాలం కాబట్టి అవి గుర్తు వస్తున్నా ఇప్పుడు
ఓ ఎండ బాగున్నప్పుడు మనం బయట కూర్చుంటే చక్కగా గాలి వస్తుది కర్రీ కూడా అప్పుడప్పుడు ఉండది సార్
మీకు తోట కూడా ఉందా పెరటి తోట గాని మామూలుగా తోటగాని ఉన్నదా
ఆ పెరటి తోటలు అట్లే ఏమి లేవు గాని ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే కొన్ని పూల మొక్కలు ఉన్నాయి
మాకు పెరటి తోట ఉంది పెరట్ ఇట్లో రకరకాల కూరగాయలు ఆకుకూరలు పెంచుతాము ఎక్కువగా చిక్కుడు పబ్బులు అంట టారా చిక్కుడు మొక్కలు పెంచుతాము అవి ఇప్పటి వరకు కూడా ఉన్నాయ
అవునా అంటే చిక్కుడుకాయలు బాగానే కాస్తాయేమో కదా మీ పేరట్లో
ఆ చిక్కుడు ఎక్కువ కాయ మిరపా పెండ దొండ బీరకాయ ఇవి మా పెరట్లో అందుబాటులో ఉంటాయి అవి సీజనల్ గా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఆ చిక్కుడు కూడా అయిపోయే టైం వచ్చింది కానీ ఇంకా కొన్ని రెండు మూడు ఆ చెట్లక అయితే గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి పువ్వులు ఉన్నాయి ఖాత కూడా ఉంది ఇప్పుడు
మంచి కూరగాయలే వేసుకున్నారు ఇక మీకు కొనవలసిన అవసరం ఏం లేకుండా చక్కగా కూరగాయలు ఇంటి దగ్గరనే పెంచుతారు మీకు మార్కెట్కి వెళ్ళవల చ్చిన అవసరం కూడా ఉండది
ఆ మేము సంతకు వెళ్ళాము గురువారం గురువారం జరిగే సంతకు ఆ చాలా మంది వెళ్తారు కాని మేము వెళ్ళాము ఎందుకంటే మాకు కూరగాయలు మా పెరట్లోనే దొరుకుతాయి కాబట్టి పండిస్తాము కాబట్టి
అంటే మీ కూరగాయలు మీరు తినే మందమే పండిస్తారా బయట అప్పుడప్పుడు వేరే వాళ్ళకు కూడా అమ్ముతూ ఉంటారా సార్ మరి మీరు
అమ్మము కానీ ఊరికే మర్యాద ఇస్తాం అమ్మమ్మ
మ్ విలేజ్లలో ఎట్లుంటదంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు వాళ్ళ చెట్ల కాయలు మీరు మీ చెట్ల కాయలు వాళ్ళు కోసుకోవడం ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది ఉంటది కదా
అలానే చేస్తాము ఇలాన్ టి అలవాటు మా అమ్మ చేశారు మాకు ఆమె ఎవరికి అమ్మదు ఇవ్వడము తీసుకోవడమే ఉంటుంది మాది పల్లె కాబట్టి కొంచెం ఇచ్చిపుచ్చుకోవడాలే ఉంటవు కొంచెం మర్యాదలో భాగంగా
అదే మంచి పద్ధతి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంతో గొప్ప విషయం ఈ రోజులల్లో అలాంటి సహాయ సహకారాలు తగ్గిపోయినాయి అసలు
నిన్న జరిగిన ఉగాది పండుగకు మామిడి చెట్టున్నదన్నా రు కదా మీ మామిడి కాయలు గర ఇచ్చారా మరి మీరే దింటున్నారా
మా మామిడి కాయ చెట్లయి కొంతమంది మా పక్క పక్క గల్లి వాళ్ళు కొంతమంది తీసుకెళ్ళిన్రు మేము కూడా ఉగాది పచ్చడ చేసుకున్నాము నిన్న ఉగాది పండగ చాలా బాగా జరుపుకున్నాం మేము
పండగ బాగా చేసుకున్నారా చ్చడి చేసుకున్నారా ఉగాది పచ్చడె
అవును ఉగాది పచ్చడ చేసుకున్నాము మేమే కాకుండా మా ఓనర్ వాళ్ళకు మా పక్క వాళ్ళకు కూడా ఉగాది పచ్చడి అందరికి పంచామండి
హుమ్ సో బాగానే చేశారు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అందులో వేసే వస్తుల సరంజామా పేర్లు చెప్తారా
ఆ ఉగాది పచ్చడిలో మేము ఆరు రకాలు వేస్తాము అందులో ఆరు రకాల ఐటమ్స్ వేసి ఉగాది పచ్చడి చేస్తాము
ఆరు రకాల ఐటెమ్స్ ఏవి చెప్తారా
ఆ చెప్తాను సార్ అయితే అందులో చింతపండు ఒకటి మళ్ళీ బెల్లము మామిడికాయలు కారము ఉప్పు ఈ విధంగా ఆరు రకాలు వేసి మేము ఉగాది పచ్చడి చేస్తాము
ఆరు రుచులు షడ్ రుచులు అంటారు
అవునవును, అదే విధంగా మళ్ళీ మేము భక్షలు చేస్తాము, అంటే దేవునికి నైవేద్యంగా పెట్టి, అంటే నోరు తీపి చేసుకోవాలి కదా అందుకోసం అని భక్ష్యాలు అని చేస్తాము మేము చేసి అవి కూడా దేవుడికి నైవేద్యం పెట్టి మేము తింటాము
ఇప్పుడు మా పల్లెల్లో కూడా అలవాటు చేసుకున్నాం పచ్చళ్లు తయారు చేయడం ఊగాది పచ్చలు తయారు చేసి అందరు కుటుంబ సభ్యుల అందరు కూడా, గ్లాస్ లో పోసుకొని తీసుకుంటా సేవించుకుంటా
ఉగాది తోటే కదా అండి. మనకు తెలుగు సంవత్సరాది ఉగాది చైత్ర మాసం మనకు ప్రారంభం అయ్యేదే ఉగాది నుండి కదా.
అవును ఈ ఉగాది పర్వదినాన మేము పల్లె వాసులం కాబట్టి, ఎద్దుని అలంకరించి నాగల్ని అలంకరిం చి చేనుకు వెళ్ళి నాలుగు ఐదు వర్షాలు దున్ని ఇటికి వస్ తంగ్ ఇది మాకు
అంటే మీరు సూర్యోదయం దానికంటే ముందే వెళ్ళి చేన్లల్లో అరక దున్నేసి వస్తూ ఉంటారా మరి
అవును మా నాన ఆ ఎలా చే చేయాలో మాకు నేర్పాడు సో మాకు పశువులు ఉంటాయి కాబట్టి పశువులను కొంచెం వాటి కి పశువులను కడిగేసి వాటికి అలంకరించి పసుపు గుంపులతో అలంకరించి ఆ రోజు చేనుకి వెళ్ళి దున్ని వస్తాము
అంటే అప్పటి నుండి మీకు వ్యవసాయము పనులు బాగా జరగాలనని మీరు ఆ రోజు మొదలు పెడతారన్నమాట
అవును మనకు మంచి జరగాలని అది శుభ సూచకంగా భావించి ఏ పని అయినా మంచిగా విజయవంతం కావాలని కోరుకొని చేస్తాం. అట్లా
అంటే చైత్ర మాసం కాబట్టి అప్పటి నుండి కొత్త పంట స్టార్ట్ చేసుకోవడానికి, పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతోటి, మీరు ఆ రోజు సూర్యోదయానికంటే, ముందే నిద్ర లేచి, అరకదునే ప్రాసెస్ ని మొదలు పెట్టుకుంటారన్నమాట.
అవును మేడం
థ్యాంక్ యు సార్ ఒకే